ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదు ఇప్పుడే మిషన్ మీద కెళ్ళి లేషినా కొంచెం ఇగ ఊడ్సుడు గీడ్సుడు వేసుకుంటాన్నా ఊహూ నేనూ ఇగ వంట చేయాలి ఈవెనింగు నువ్వేం చేస్తాన్నా కూర్చో ఆంటి
వాయిస్ కొంచెం బ్రేక్ అవ్ తుందక్క మీది
సిగ్నల్ లేదు కొంచెం వెదర్ చేంజ్ అయింది కదప్పుడు అందుకే సిగ్నల్ అస్ త్తలేదేమో
ఆహో వర్షం వచ్చిందా అక్క ఆటు సైడు
లై ట్టుగా వడ్డదిరా
అవునా
ఊ
ఏం చేయట్లేదు అక్క పైన బట్టలు ఆరేసైతే తీసుకొచ్చుకుంటున్నాను ఊ ఊ
పోయిందా మరి వంట గింట
ఆహా లేదక్క నను హాస్ స్టల్లో ఉంటాను
సరా అయితే గదా ఓకే లాస్టల్ అయినా గూడా అంటే అక్కడ ఫుడ్ వాళ్ళే పెడుతానేమో గదా
అవును వాళ్లే బెడతారు
ఊహూ
ఊ
ఇంకా రీసెంట్గా ఎటెనా ఎళ్ళినవా టెం
రీసెంటు గా టూ బ్యాగ్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళినా
ఊహూ అటెళ్ళిను వాయిస్ వస్తలేదా హలో సిగ్నల్ వాయిస్ వస్తలేదా
నా వయిస్ వస్తలేద మీకు
ఆ రాలేదు మొత్తానికి
ఇప్పుడు వస్తుందా
ఆ ఓకే ఓకే
ఆ హైదరాబాద్ లో మినీ టీటిడి టెంపుల్ ఉంది కదా డూబ్లిహిల్స్
ఉమ్ ఆ ఆ మటల్ందరా హ హ మరి ఎలా ఉంది టెంపుల్ కడ అవు
బో అందక మేము ఆ రోజు జూబ్లీ హిల్స్ ఈడి టెంపుల్ కి ఏకాదశి నెక్స్ట్ డే వెళ్ళినము
హ
అవు
ఫ్రెండ్స్తోనా
ఆ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను అట్లు
బా వాయిస్ కట్ వస్తుంది హలో ఏం లేదు ఇక వంటకి ప్రిపరేషన్ చేస్తున్నా ఏం చేయాలని వాయిస్ బాగా బ్రేక్ వస్తుందా లేకుంటే సరే
కద
అ ఏద తను
ఏం కరి చేస్తారు ఏం కరీ చేస్తారు అని అంటున్నా
అమా ఆయన నాన్ వెజ్ తీస్తకొస్తా అన్నాడు రాంగా
ఒకే
రైస్ పెట్టి ఆ వచ్చినాక చేద్దాం రైస్ అయితే పెట్టి ఉంటామని
ఆ ఇంకా అక్క మరి
ఊ అదే
మీది ఆ వర్క్ అయిపోయిందా
ఉ
స్టిచింగ్ వర్
ఆ అంటే హ్యాండ్ వర్క్ ఉంది కొంచెం హ్యాండ్ వర్క్ కొన్ని హ్యాండ్ పెట్టేది ఉన్నది ఇక అది కొంచెం కట్ వరకు కదా లేట్ అయింది సెట్ చేసేసరికి
బావుంటది ఆ కట్
వాయిస్ వస్తలేదా నాది
స్టిచ్చింగ్ పల్ కూడా చాలా ప్రాబ్లం ఉంటది కదా బ్యాక్ పెయిన్ వస్తది
అసది బ్యాక్ పెయిన్ ఉంటది హెడ్ ఎక్ కూడా ఉంటది ఉ ఇదే కట్ వర్క్ కదా ఇక మొత్తం అయింది ఒక హాండ్స్ జాయిన్ చేసేది ఉంది ఏ వంట చేసినాక చేద్దాంలే అని లేసి
ఆహో ఓకే ఆ
ఉహు
ఏం చేస్తున్నారు ఏంటి మరి అందరు ఇంట్లో అందరు ఏం చేస్ నారక్క